హలో నమస్కారం అండి బాగున్యాను బానే ఉన్నామండి, మీర ఎలా ఉన్నారు. ఏం లేదండి ఇప్పుడే తిని కూర్చున్న
తిన్నారా డిన్నర్ అయిపోయిందా వెరీ గుడ్ చాలా మంచి వాళ్ళు మీరు తొందరగానే మీ డిన్నర్. డిన్నర్ అనేది ముగించుకున్నారు తొందరగానే తినాలండి మన ఆరోగ్యం బాగుండాలంటే మనం ఎనిమిది లో ఎనిమిదింటి లోపే అన్నం తినేసేయాలి
అవునండి అందుకనే తిన్నాం నా ఈ మధ్యకాలం పిల్లాలు చాలా మడుకంటి ప తింటే మనం మనం పడిగిన అవునండి నిజమే హండ్రెడ్ పర్సెంట్
సో మనం ఎనిమిదిటిలోపు మన డిన్నర్ని ముగించే కోవాలండి
దయచేసి మీరు కొంచెం పక్కకి వచ్చి మాట్లాడతారా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మీ వాయిస్
ఆ ఓకేనండి
ఉమ్ చిన్నపిల్లల శబ్ చిన్నపిల్లల శబ్దం బాగొస్తుంది
ఉమ్
ఇంకేంటిదన్నీ మీరు ఆహ ఆరోగ్య చిట్కాలు బాగా పాటిస్తారా
ఆ అంటె ఎప్పుడైనా ఫీవర్ అలా వస్తే పాటిస్తాను
చేస్తారండి తేడు మీకు జలుబు వచ్చింది అనుకోండి జలుబు వస్తే దాన్ని నయం చేసుకోవడానికి మీరు ఎక్కువగా హాస్పిటల్ కె ళ్తారా లేకపోతే ఇ ఇంట్లోనే చిట్కాలు ఏమైనా పాటిస్తారా
ఫస్ట్ ఇంట్లో చేస్తామండి తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్తామండి
ఏమేమి చేస్
సుగమే సేమ్ అదికే నా అన్ పేప అది అది విటమిన్ టాబ్లెట్ ఉంది కదా అండి విటమిన్ ఈ టాబ్లెట్ అది తెచ్చి వేడి నీళ్ళు చేసి దాంట్లో వేసి జండుబామ్ వేసి కొంచెం పసుపు వేసి అది తీసుకుంటంఅండి ఆవిరి
ఆవిరి తీసు కుంటారు ఒకప్పుడు జన్డుబామ్ వేసి తీసుకునేది దాంతో పాటు పాలు పసుపు కూడా తాగండి గోరువెచ్చగా దాంతో కూడా పోతది ఉమ్ ఇంకా దగ్గొస్తే ఏం చేస్తారు
దగ్గొస్తేనేమో అది పొద్దున్నే లేసి కొంచెం వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో పసుపు వేసి
ఊ గరక వెడతారా
అవునండి
చెప్పడం రాదా మీకు తెలుగు రాదా
నాకు కొంచెం కొంచెమే వచ్చండి తెలుగు
అవునా అండి మీ తమ్ముడు గారు ఏంటిదండి తెరావిన మ దని చెప్పి బేకరీలు తిరుగుతున్నారు
ఆయన అంతే అండి
ఓకే ఓకే మీరు బయట యే ఫుడ్డ ఏమన తినడానికి ఇష్టపడతారా ఎక్కువ ఇంటి ఫూడ్ తినడానికి ఇష్టపడతారా
బయట అంటే ఎక్కువగా ఎక్కువగా అయితే తిననండి మా తమ్ముడే ఎక్కువగా బయట
ఓకే మీరు పానీపూరి అవి తింటారా
ఆ తింటా అండి అప్పుడప్పుడు
హ్మ్మ్ తింటారా నూడిల్స్ తింటారా
తింటా అండి
ఓకే
మీర్ తింటారా అండి నూడిల్స్ ఓకేనండి ఏంటిదండి
ఇప్పుడు కంప్లీట్ గా హోమ్ ఫుడ్ తినలి నేను
ఓకే అన్నం తిన్నారా అండి మీరు
లేదండి ఈరోజు నాకు కొంచెం బాలేదు సో ఒక ఒక పూట స్కిప్ చేద్దాం అనేసి తిన్లేదు హ్మ్మ్ కఢ్ తింటారా మీరు ఇంకా ఏంటి విశేషాలు డ్రెస్సెస్ ఏది తీసుకుంటే బాగుంటదింటారు మీరు ఎక్కువగా ఏది ఇష్టపడ డ్రెస్సెస్ లో
నేనైతే పాకిస్తానీ మోడల్ టైప్ లో నాకు బాగా ఇష్టం అండి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా సాహెబా అని ఒక ఈద్ స్పెషల్ వచ్చ చిదండి
హ్మ్మ్
ఇప్పుడు ఇప్పుడే
మోస్ట్లీ ఓకే ఓకే అ ఎక్కడ చూసారు ఈ డ్రెస్ మీరు
హైదరాబాద్ లో అండి
హైదరాబాద్లొ చేసారు సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తారా మీరు
యూస్ చేస్తానండి
ఓకే ఇంకా ఏంటండి విశేషాలు
చెప్పాలండి ఏం వండినరు ఇయల ఇ చలో ఇయాలయితే నేను పస్టింగ్ చేయలేదండి హ్మ్మ్
కాస్టూమ్ చేయలేదు అనేసి ఏం చేసుకోలేదు డైరెక్ట్ అన్నమే తిన్నారు ఇంకా
అవునండి
ఎలా ఉంది మీ ఊరి వాతావరణం ఈరోజు
ఈ రోజయితే బానే ఉందండి ఈ రోజ అంతా వేడి లేదండి కొంచెం చలి చలిగానే ఉంది ఇవాళయితే పండగ వస్తు స్తుంది కాబట్టి మొత్తం ఇల్లు అయితే సదిరేసినాము అండి
హ్మ్మ్
హ్మ్మ్
మీ మమ్మీ వాళ్ళు అందరు బాగున్నారా అండి
ఆ బానే ఉన్నారాండి
ఇంకా ఏమ
మీరు చేసారండి
షాపింగ్ చేయాలనుకోవట్లేదండి నేను షాపి ప్పంగ్ మీద ఈ రోజ అంతా ఈ సారి అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు నేను చూదాం నెక్స్ట్ ఇ రంజాన్ వరకు చేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నా అంతే ఇంకా చూడాలి అప్పటి వరకు ఏమయ్యదుో
ఓకేడి
చూడాలి ఇంకా వెళ్తున్నారా మరి మీరు స్కూల్ క ఇంట్లో ఉంటున్నారా
ఇంట్లోనే ఉన్నా అండి టూ డేస్ లో హాలిడేస్
ఎన్ని డేస్ ఉంటుందండి మీకు రంజాన్ హల్డీస్
రంజాన్ హాలిడేస్ అయితే ఇప్పుడు ఇప్పుడు టూ డేస్ లో హాలిడేస్ ఇస్తాయంండి ఈ మా పండుగ అయిపోయిన తర్వాత కాల్ వస్తదండి అప్పుడు వెళ్ళాలి ఎగ్జామ్స్ ఉంటాయండి ఫైనల్ ఎగ్జామ్స్
అ
ఒక టూ వీక్స్ ఉంటాయంండి ఇప్పుడు
టూ వీక్స్ అంటే టెన్ డేస్
అ
టెన్ ఫోర్టీన్ డేస్ ఉంటాయి
పెన్సదే అద ప చూడాలండి ఇక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పండుగ తర్వాతే ఎగ్జామ్స్ ఉంటాయండి మాకు ఫైనల్ ఎగ్జామ్స్
అ
ఆ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతే మళ్ళీ సమ్మర్ హాలిడేస్ ఇస్తారండి
అయితే ఇప్పుడు మీకు ఇది అయిపోవ గాని ఇక మీ ఆలిమ్ కోడ్స్ అయిపోయిద్దా
ఆ ఇంకా వన్ ఇయర్ ఉందండి
ఇకు వన్ ఇయర్ ఉంది కంప్లీటెడ్ గా వచ్చిందా ఇప్పుడు ఆలింగ్ కోడ్స్ అంటే ఇది వన్ ఇయర్
అవునండి
అ ఖురాన్ స్పీగాది చవుతారా అండి మరి మీరు
ఆ స్పీడ్ అంటే ఎంత స్పీడ్ కాదండి హై లెవెల్ లో
అదవల రా మీడియ చదుతారు ర్రైడింగ్ వచ్చా అండి మీద ఏమనా
ఏంటిదండి
రైడింగ్ వచ్చా బైక్ స్కూటీ లైకిలా కార్ స్కూటీ ఒకరే వచ్చు
మడ గోళ వ చాలుంది
ఇంకా ఎక్కువగా ఏం చేస్తుంటారు, మీరు ఇంట్లో
మంచిలు మంచించిలు మదంటది నడం
నేనైతే ఏం లేదండి, ఇప్పుడు ఖాళీనే అండి
ఉ మీ మమ్మీకి ఇంటి పనుల్లో సహాయం చేస్తుంటారా,
ఇప్పుడైతే ఇక నేనే చేస్తాండి,
చే చే చేసుకోవలి చేస్తూ ఉండాలి, చేస్తుంటేనే మీకు పనులు వస్తాయి,
ఓకే ఓకే
ఉ ఇంకా ఏంటి మెహందీ బాగాేస్తారని విన్నాను మరి మాకు వేస్తారా, మంచి డిజైన్స్
ఆ ఏస్తానండి
మరి ఇంటికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం, మరి మాకు మహందీ వేయడానికి వేస్తారా,
ఓకేనండి వేస్తా
తప్పదు కదా
వేస్తానండి
మ్మ్ ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయండి, ఈ సారి రంజాన్ వెరైటీస్ ఏం ఏం చేయాలనుకుంటున్నారు రు
ఇంకా అయితే ఏం డిసైడ్ చేయలేదండి, ఇంకా చెయ్యాలి
చూసారుగా సోషల్ మీడియా బాగానే అందులో ఏమి అనుకోలేదా, ఇది చేయాలి అది చేయాలి రెసీపీస్ అనేసి
రంజాన్ క అయితే స్పెషల్ సేమ్యా నే కదండి సేమ్యా తప్ప ఏముంది
ఫ్యామిలి ప్లాన్ బయట ఉందా మరి ఏ ళ్తూన్నార రంజాన్ కి బయటికి వెళ్ళాలని ఫ్యామిలీతో
ఎంటిదండి
ఫ్యామిలీతో బయటికి
ఉందండి అప్పుడప్పుడు వెళ్తామండి రెస్టార్ట్ ఫ్రెండ్స్ అలా
ఓకే మండి తిన్నారా, అండి ఎప్పుడన్నా మీరు
ఆ తిన్నామండి, మొన్ననే తిన్నాం
మ్మ్ ఇంగ ఉంటుంది, మీరు ఎలా ఫీల్ అయ్యారు మండి తినేటప్పుడు,
బాగా ఉందండి మంచి హ్యాపీనెస్ ఉండేది, మొత్తం ఫ్యామిలీతో కలి సి పోయినాం పిస్తా హౌస్
ఓకే
అక్కడ మండి, తిన్నాం అండి పిస్తా హౌస్ లోనండి
ఓకే పిస్తా హౌస్, మీ ఏరియాలో పిస్తా హౌస్ కూడా ఉంద అండి
మ్మ్ అంటే సిటీలో, అండి ఇక్కడ కాదు
ఓకే ఓకే
మ్మ్
హ్మ్ హు ఇంకా మీకు బిర్యానీ ఇష్టమా, మండీ ఇష్టమా మరి
రొండు ఇష్టం అండి
బాగా ఏది తింటారు, మరి
బాగా అయితే ఇంట్లో బిర్యానీనే అండి, బయటకి వెళ్తేనే మండి,
ఓకే ఓకే ఓకే ఇంకా
ఇంకా ఫ్రూట్స్ సలాడ్ ఇష్టం అండి
ఆ
ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్ ఇష్టం అండి ఇప్పుడు వరకు అయితే చేయలేదండి ఇప్పుడు హాలిడేస్ చెయ్యాలే మీది బాగా డిస్టర్బెన్స్గా ఉందండి
డి అంతే ఉంటది అంత ఎక్కడకి వెళ్ళినా కూడా అంతే సౌండ్ వస్తుంటది మాది హైవే మీద ఉంటది ఇండ్లు
మ్మ్ మీది సిటీ అనుకుంటా ఓకే ఓకే
మ్మ్ సరే అండి మరి థ్యాంక్ యూ మాకు టైమ్ ఇచ్చినందుకు
ఓకే నండి థ్యాంక్ యూ బాయ్